హలో
స్తున్నాను అండి ఆ ఏం చేస్తున్నారు అవునా ఏ మూవి చూస్తారు మీరు
నేను ఇప్పుడు ఇది ఏది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చూసినా అండి ఇంత ముందే
అవునా మీ ఆ
ఇప్పుడు ఏం చూస్తున్నా అంటే ఎవడే సు సుబ్రహ్మణ్యం అనే ఉందయితే అది చూసున్నా
ఆహా సుబ్రమణ్యం ఫర్ సేల
ఆహా ఇంకొకటి ఉంది నానిది
అవునా
నాని విజయ్ దేవరకుండా ఉంటారు
ఆహాహా మీకు మూవీస్ అంటే చాలా ఇష్టమా
అవునండి ఫస్ట్ లో ఇంక ఎక్కువ చూసేరు కాని ఇప్పుడు అంత తగ్గి పోయింది మూవీస్ మీద లేదు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి కదా అవి చూస్తున్నా
అవునవును
అ మూవీస్ లాగ్ అనిపిస్
ఇప్పుడు ఇగ త్రీ అవర్స్ క టిన్యూ చూడాలి షార్ట్స్ అంటే అంత ఉండదు అన్నట్టు ఇగా
అవును వెబ్ సిరీస్ కూడా హాఫ్ వన్ అవర్ వన్ అవర్ లో అయిపోతుంది అన్నట్టు వీక్లీ వన్స్ ఒకటి చెస్
ఆ అయ్యిపోతది
ఆ కంటెంట్స్ మంచిగా ఉంటున్నాయి మూవీ కంటెంట్స్ ఒక్కటి కూడా మంచిగా వస్ రోటీన్
ఈ మూవీస్ చాలా అయ్యే అయ్యే రుటీన్ రుటీన్ అయ్యే అయితున్నది న్యూ వ ఏం కూడా
అవును అదే హీరో హీరోయిన్ ఉంటారు వాళ్ళిద్దరు ఆ బ్రేక అప్ అయిపోతారు లేకుపోతే లవ్ స్టోరీ ఉ
అంతే అవ్వే కొట్లాడా
ఆ అవును అలా వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీని కలుపుతారు పెళ్లి చేసుకుంటారు కతం అయిపోయింది
పోతున్నది ఇగా
అవును ఇంకా దెయ్యం సి స్టోర్ హారర్ మూవీస్ అయితే ఆ అదొక పాత బంగ్లా ఉంటది అక్కడ ఒక దయ్యం ఉంటది ఆ దయ్యం కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది ఏదో ఒకటి ఈ హీరో పోతాడు ఇంకా ఫ్లాష్ బ్యాక్ వింటాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు కతం అయిపోయింది దయ్యం ఇంకా హీరో ఫ్రెండ్స్ ఇప్పుడు
అవును అట్లా అలానే చేస్తున్నారు ఇప్పుడు బోర్ అయిపోతున్నాది ఇప్పుడు ఇక
ఆ స్టోరీ మొత్తం ఏం అంత ఇంటెస్టింగ్ ఉంటంది అ వెబ్ సిరీస్ ఏన్నా కొంచెం డిఫరెంట్ ఫెరెంట్ స్టోరీస్ ఉంటున్నాయి
అవునవును ఇప్పుడు చాలా మంది అవే చూస్తున్నారు తేజు
అవును అవే హిట్ అయ్యితున్నాయి ఇక యూ ట్యూబ్ లో
ఆ అవి చాలా హిట్ అయ్యితున్నాయి యూ ట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యితున్నా చాలా మంది ఫేమస్ తున్నారు
అవును ఫుల్ల మంది మన మన ఊరులో కూడా ఫుల్ మంది ఫేమస్ అవుతున్నారు ఫుడ్ స్పాట్స్ పెట్టి ఇంస్టా రీల్స్ చేసి వోల్గాస్ కూడా చేస్తున్నారు
చేస్తున్నారా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు
అవును మన ఊరొలది అయితే ఫుల్ మంది ఇట్ల రీల్స్ స్క్రోల్ చేస్తుంట వస్తూనే ఉన్నాయి
అవును అవును
ఫస్ట్ లో అనుకోల అసలు ఇంత మంది ఉన్నారా మాన ఊర్లో చేసే వాళ్ళని
అవునా
ఆవునా
నేను అంతా చూడలేదు మన ఊర్లో అంతా
ఆ మన ఇంటి దగ్గర ఉన్నాడు చూడండి ఇక్కడ మీ ఇంటి ముంగట
అ
ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళ మమ్మీ మిషన్ గు హలో మెషిన్ గుడతారు వాళ్ళు ఇద్దర క్ అక్క చెల్లలుంటారు హలో వినిపిస్తుందా అండి హలో హలో
హలో
వినిపిస్తుందా అండి
స్తుందా అండి
ఆ వస్తుందండి
ఇట్వర్క్ కొంచెం ఇషో అవుతుంది అయితే సౌండ్ సరిగ్గా వస్తలేదు అన్నట్టు టు హా అ
అయితే ఆ అబ్బాయి కూడా చేస్తున్నాడు ఫుడ్ బ్లాగ్స్ మొత్తం ఎక్కడెక్కడ కాదు మన ఊర్లో ఎక్కడెక్కడ ఫుడ్ స్పాట్స్ ఉన్ ఉన్నాయి ఎటు సైడ్ ఉన్నాయి బస్ స్టాండ్ సైడ్ రైల్వే స్టేషన్ సైడ్ అవన్నీ రీల్స్ పెడ్ అ
ఓహో
ఎప్పుడన్నా చూడండి మీరు కూడా
నా అంతా తెలివదుగా ఇగ
ఆ అవునవును అదే గా
అవునా నే ను ఎనింగ్ ఇంకా ఓపెన్ చేయాలనుకుంటున్నా మా మా చిన్నోన్ ది
అవునవును
యట్యూబ్ చానల్
అవును చెయ్యండి మంచిగా క్లిక్ అయితది
అవును అదే చాలా మంది చెప్పారు నాకు చెయ్యి అనీ
ఇంకా యూట్యూబ్ కంటే ఇంస్టా చేయండి ఇంస్టాలో ఎక్కువ చూస్తారు
ఆహా అవును
అందులో అయితే ఇంగ ఎక్కువ రీల్స్ వస్తాయి యూట్యూబ్ ఎక్కువ మంది చూడారు కదా ఈ వ్ యూట్యూబ్ బాగా
తక్కువ య్
ఆ ఇంగ ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కువ జూ స్తారు యూట్యూబ్
ఆ అవును
ఇన్స్టాగ్రామ్ ద అయితే వాళ్ళు అందరు చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా చూస్తున్నార్ మరి ఇప్పుడు
ఆ చిన్నపిల్లలు చాలా మంది ఇన్ ఇంస్టా బాగా మంది చాలా మంది చూస్తున్నారు
అవును యూట్యూబ్ లో బొమ్మలు మాత్రమే చూస్తున్నారు
అయ్యో పిల్లలు చిన్న పిల్లలు చూస్తున్నారు వాళ్ గంతే ఆ
అవును ఎడిట్ చేసి పెడితే బాగుంటది పెట్టండి
ఆ అదే పెడతా అని చూస్తున్నా
అవును ఇంట్లా మనం ఖాళీగా ఉండే వల్ల అది కూడా ఒక టైం పాస్ లాగా అయ్ తది మళ్ళీ
ఆ అవును
క్లిక్ అయితే బానే ఉన్
ఆ ఆ యూట్యూబ్ ఎట్లా అంటే హన్ థౌజండ్ సబ్స్క్రైబ్ కావాలన్నట్ ట్టు అప్పుడు ఇగ బ్బులు వస్తాయ్
అవును
ఆ తక్కువ ఉంటే రావ అన్నట్టు
అ రావు
అవును ఇక త్రీ టూ త్రీ ఇయర్స్ మనం కొంచెం స్ట్రగుల్ చేయాలన్నట్టు వాళ్లకు అది అసలు రాలు ఇ కొంచెం టైమ్లా చాలా యూట్యూబ్ ఓపెన్ అయ్య అప్పుడు చాలా మంది యూట్యూబ్ చూస్తారు చూస్తున్నారు చాలా మంది రీల్స్ చేస్తుండే
అవును అప్పుడు కరోనా టైమ్ లో కూడా ఫుల్ మంది చేసి అప్పుడు అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు మస్తు ఫేమస్ అయిపోయిరు
ఆ ఇప్పుడు అప్పుడు వల్ల ఇప్పుడు చాలా ఫేమస్ అయింలు
మానం కూడా అప్పుడు చేస్తా అసలు ఇప్పుడు ఎక్కడనో ఉంటుండే మన అప్పుడు మన మన ఇ ఏమనిపించింది వీళ్ళు ఏంది ఇట్లా చేస్తున్నారు ఇలాగ ఏడా పని పాటలేదు చదువుకోవచ్చు కదా అని మనం అనుకుంటుండే ఇప్పుడేమో అరే అప్పుడు అట్లా చేస్తే బాగుండయి కదా చదువుకుంటే బదులు వాళ్ళే మంచి మంచిగా మంచి ప్లేసెస్ లో ఉన్నారని ఇప్పుడు అనిపిస్తుంది
అవును
ఇంకా ఇంకేం చేస్తున్నారు
నా ఇక మ మీక ఏ మూవీస్ అంటే ఇష్టం చాలా
కామెడీ ఇంకా ఎంటర్టైన్మెంట్
అవునా సీరియస్ చూస్తారా మరి మీరు
నేను హిందీ సీరియల్స్ చూ
హిందీ చూస్తారా మీరు అవునా ఆ నేను కూడా హిందీ చూస్తాను చాల
హిందీలో ఏది చూసింలు
అ ఇప్పుడు ఇది నడుస్తుంది అన్నట్టు ఆ లాఫ్టర్ షేప్ అన్నట్టు
అవునా
అది చూస్తా న నాగిన్ నాగిన్ వస్తున్నది
అవునా నేను ఫస్ట్ లో చూస్తుండే నాగిన్
అవునా ఫస్ట్ సెకండ్ బాగుండే నేను కూడా చూసిన దాని తర్వాత బాగాలేపోనే ఆ ఆ బనే ఉండ
ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ నుంచి మొత్తం తగ్గిపోయింది
తగ్గిపోయింది ఇప్పుడు సిక్స్ కూడా బాగుండే సిక్స్ అ
అసలు ఫిఫ్త్ అయితే ఎంత అసలు మొత్తం తగ్గిపోయింది ఫిఫ్త్
అవును అవును రేటింగ్ కూడా రాలేదు సిక్స్త్ ఫిఫ్త్ ఆ సిక్స్ చాల వచ్చింది అన్నటువంటి కూడా
ఎపిసోడ్స్ తక్కువ ఉండే ఫిఫ్త్
ఆ అవునవునువును
నాగిన్ వన్ అయితే ఫుల్ ఫేమస్
ఓవన్నీ చాలా ఫేమస్ అయి ఉండే దాని మంచి రీవస్ కూడా వెళ్ళినాయి అవును శేష శివన్ అని ఇట్లా పేరుతో చాలా రిల్స్ కూడా తీసారు చాలా మంది
టూ కూడా ఫేమస్ అయింది కనిగా థర్డ్ కూడా కె డిఫరెంట్ స్టోరీ కాబట్టి అయింది కానీ ఫోర్త్ నుంచి కదు ఒకటే స్టోరీని లాక్ చెత్తాన్నట్టు అనిపిత్
ఆ చాలా మంది చూడలేదు ఫోర్త్ నుంచి ఫిఫ్త్ ఫోర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ త్రీ చూడలేదు
అందులో ఒకటే మళ్ళా కామన్ గా వేసి సిండు ఒక పెద్ద ఇంటి బంగ్లా ఉంటది వాళ్ళు నాగిన్ని చంపుతారు
అవునవును
ఆ నాగిన్ని జంపి తర్వాత మళ్ళా నాగిన్ నచ్చి పగ తీర్చుకుంటది అదే స్టోరీ ఉన్నాది
ఆ ఇప్పుడు కూడా ఉన్నది కొంచం కొంచెం డిఫరెంట్ ఉన్నది ఇప్పుడు కూడా
చూడస్తలేని కదా ఈ పెన్ ఎంద్లో కలర్స్ లో వస్తుందా
ఇగ నేను ఎఫ్ బిలా చూస్తాను
అవునా మొత్తం ఎపిసోడ్ వస్తద ఎఫ్ బి లో
ఆ వస్తది మొత్తం చూస్తాను
అవునా
ఈ ఆ లాఫ్టర్ షేప్ కూడా వస్తది మొత్తము వాళ్ నేను కూడా అళ్లా చూస్తాను అలాని చూస్తా ఓకే థ్యాంక్ యూ అండి